హలో హాయి
హాయి ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తారు
ఆ బాబు కి అన్నం తనిపిస్తున్నా
మ్మ్ హ్మ్ ఏం వంట చేశారు
ఈయల చికెన్ తెచ్చినం
సండే స్పెషల్ ఆ మాది ఈరోజు పప్పు చారు
ఇగ సండే తినరా మ్మ్
అయితే మా అంటే బాయి దగ్గర ముల్కాడ చెట్టు ఉంటది అనమాట ముల్కాయ చెట్టు
ఆహా
ఇగ మా మామయ్య తీసుకొచ్చిండు ఏం చేద్దామా అని చూస్తాను ఆహా కాదు కాయలే చాలా తెచ్చ చ ఐదారు కేజీలకు ఎక్కువ ఉంటాయి
అమ్మ పక్కనలకి పంచి పెట్టు ఇగ
న నిన్నను మంచి పెడితే వాళ్ళు మాత్రం ఎన్న తింటారా అని చుతానా
మంచిగానే ఉంచుతున్నాయి చెట్ల మీద
కొమ్మలు ఇరుస్తాయి ఎప్పుడైనా ఎప్పుడైనా ఇరిసేది కానీ ఈసారే కొంచెం మంచి ఉన్నయి
అదే
ఇప్పుడు మ్మ్ చాలున్నాయి ఇక ఊకే ముూల్కె మాత్రమే సరే పచ్చడియో లేదంటే పొడ చేసేటి అయితేనో చేసి పెట్టుకుందాం
ఇది కాద
అట్లా కాదు ఈ వడితే కూర లేకపోతే సాంబార్లు వేసుకోవాలే
అంతే
మ్మ్ నేను వాళ్ళలకు మీ చెల్లె వాళ్ళకు పంపిద్దాం కొన్ని అని చూస్తానా కొన్ని వాళ్ళలకు కొన్ని ఇంటి పక్కన వాళ్ళలకు ఏకవర్ కన్నాట్లో ఆ దగ్గరే
నడుచుకుంట వెళ్ళి పోవచ్చు మానస వాళ్ళ ఇల్లాంటా తెలుస్ నీ నాకు ఇంకాల్ ఏదిదు పక్క పక్కన వాళ్ళదో కొంచం ఉంటాడి ఆ దూరం వాళ్ళ దేశ వాళ్ళనుంచి వాళ్ళ అక్కలిల్లు
ఆ ఇప్పుడు నవ్య వాల్లే ఇల్లు దగ్గర అంటే వాళ్ళ స్లాప్ మీద నిలబడితే మా ఇల్లు కనబడుతుది
ఆహా
ఆ
ఏమో దాని ఒడిబియ్యం వండిన్నపుడు వచ్చినాము మేము
ఎవరి నవ్యయ
నావి అ ఉండు ఇటు వస్తారు కదా పెళ్ళి చేసుకు కొన్నిప్పుడు వచ్చిన ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలే ఊరికి
ఆ ఆ
ఉమ్ తిన్నర అందరూ
ఇ పిల్లలు తిన్నారు నేను తిన్లే ఇంకా ఈరోజు సండే పని చేసే వరకే సరిపోయింది
ఆ సండే అంటాముని ఇప్పుడు వరకు పనే జరిపు
పని సరిపోతుంది
రెస్ట్ ఉండదు ఏము ఉండదు
ఇ వంటే అన్నమండి నా పప్పుసారు కూడా మా అత్త చేసింది ఇగ అదే బోస్కోని తిన్నారు పిల్లలు కూడా ఇక నేను కూడా అదే పప్పు చారు చేద్దామ అని చూస్తాను
కలిసే ఉంటార మీరంతా
అంటే ఒకటే ఎంట్రెన్స్ గేట్ ఎంట్రెన్స్ ఒకటి ఎవరి రూమ్స్ వాళ్ళకి మా తొడికోడల్లు ఎవరి వాళ్ళకే
వంట గీట్లాంతా వేరేనా
ఆ వంటగింట అంతా వేరే ఓకే ఎంట్రెన్స్ ఒకటే ఒక్కటి ఉమ్ ఎంట్రెన్స్ వాష్రూమ్ అద ఒకటిగా వాకిలి ఇట్లా
ఉమ్ వాకిలీ భతాయి వర్లేజవాలోకి జల్తార
ఆ పొత్త్తతే అకనేలాంటి లోపల మొత్తం మొత్తం మా ఇల్లు సాయిగా ఎక్కువ ఉంటది అనమాట
ఆహా
ఆ మా ఇల్లు సాగా పొడుగు ఇక్కడ నుంచి రోడ్డు దాకా ఉంటది
ఆ
ఎ రోడ్ దాకా నేనే ఊడ్చుకోవాలి ఇంకా ఇప్పుడు మా ఎరాల వాళ్ళ ఇంటి ముందు ఆ చిన్న మంచం బట్టటి అంత ప్లేస్ ఉంటది
ఇల్లేకువ
మళ్ళీ కొంచెం ఇల్లు ఉంటది మళ్ళా మాత్త వల్ళది మళ్ళా దాని అవతలా వాష్రూమ్స్ ముందు కొంచెం ప్లేస్ ఉంటంది అట్లా ఇంగా ఆమె చిన్న ఆ చిట్టడు చిట్టాడు నా ముడుసుకుంటది నేనేతే అడిగిపోడువు నేను ఊడుుకోవాలి ఇంగా పో బయట పోతాయి నవ బయట వ ఇక్కడ ఉంటది గేట్ బయట ఆ వాకిలి ఇంకా ఒక నెల ఆమె ఒక నెల నేను
హ
అ
మంచిగా ఉంది లే ఎంత కీర ఒక నేలా
ఇగ పొత్త అంటారు ఎందుకు వచ్చిన తలకై నొప్పి
ఇం అత్తక అత్త వార ఊర్ల
నా ఇక వామ్మో పొత్ పెట్టింది ఇగ వాకితే ఆ అ అంటారు అందుకని ఎందుకులే ఇంగ ఒక్కడుగు పొద్దుగళ్ల లేత్తే అయ్యే పోతదని
అంతే
ఆయిలేసుకుంటది
న ఏ పటు ఇంకా ఒక నెల నెల చేసుకుంటారు ఒకరికి మీల్ే పడకుండా
హ్మ్మ్ మరి మీ ఒకరి మీదంటే బడ్డే నే కదా! అసలు లెక్క అయితే ఒకరు ఊడుస్తాం ఒకరు రోజు చల్లుకుంటే అయయిపోలేదు కాని ఇప్పటికీ ఒకరు లే యావ్ లేచావ్ వాళ్ళు లేచిన టైంకి మనం లేవాల, లేవలేము. మనం లేచిన టైంకి వాళ్ళు లేవలేరు.
అంతే మాది కూడా వాకిలి పెద్దగా ఉంటది మా పెండ జల్లాడు ఇంకా మా అత్తగారిది అమ్మా ఈ పెండతోనే వచ్చింది మాత్త ఎటువై ఎండ పట్టుకొని వస్తుది ఇంకా నన్ జల్లడా నాకైతే రావదు పండి ఇంతవరకు ఎన జల్లే మే చల్తది నను ఊగుతా త పెడు చల్తుది ఇ మహరాలు ఉన్నా కూడా సరే మాత్రే చల్తుంది మాహరాలు కూడా చల్లదు పోటీ పెట్టు కూర్చుంటుదమ అయితే ఇంకా నాకు నేనేమో చేసుకుంటా
హ్మ్మ్ నేను కూడా అంతే ఇగ నేనా అట్లేం లేదు, కాని ఇక మాకు పెంట దొరకాలంటే కష్టం కాబట్టి ఇంకా దొరుకుతేనే చల్లుతాను, లేకపోతే లేదు ఇంగా ఇగ బర్లెవరి కున్నయని
అంతే ఈ మాత్త ఎడవాటుకొతుదో కాగాని తీసుకొస్తది పెండ ఒక శుక్రవారం రోజే మేము చల్లువుకోము అంతే
హ్మ్మ్ మా మమ్మీ వాళ్ళు గూడా అంతే యాక్స అనా కానీ మీరు ఇట్లా అలా అంటారు కదా అట్లా తింటరా?
ఆ అ ముడతలేద అది అల్లాి తింటాం మేము
హ్మ్మ్ ఎప్పుడైనా
ఎప్పుడన్న వెళ్ళాలి
ఉమ్ మేము గూడా అంతే అంటే మా మమ్మీ వాళ్ళంతే. నేను గూడా అంతే ఇగ
ఇగ అలవాటుంది కాబట్టి ఊర్లల్లో మాక్సిమం అలల చేస్తరు. చాలా మట్టుకు అళ్ళాలే తింటరు కాబట్టి
ఇంగ సిటీలో అంటే సిటీలో కామన్ ఇగ అది. మనం షాప్ లో తెచ్చుకుంటాం కాబట్టి అది ఖచ్చితంగా అలాగే ఉంటది.
అది ముస్లిం అయితేనే మామూలు అయితే ఉండదు. అల్లాలు
ఆ ఆ అవును మనం ముస్లిమ్స్ నీ చూసుకొని తెచ్చుకోవాలిసి
అంతే ముసలి షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి మాకైతే మస్తు దూరమెల్లి తెచ్చుకోవాల్సి వస్తది
ఊహు ఇంగ మాక్కూడా పక్కన సిటీ ఉంది కదా! ఇగ పోవాలిగా
అదే ఇ తరుగుర ఎంతో మేము కూడా అంత పోయి తెచ్చుకుంటాం
హ్మ్మ్ ఇగ తప్పదు. ఇగేదైనా పండగలు చేసినా కూడా అలలా చేసుకుంటా. ఇప్పుడు మీరు ముప్పలమ్మని చేసుకున్నా అన్నరు కదా!
అ
హలో హలో హలో హలో
హలో
హలో
ఆ ఏవై
ఏమో నీ దగ్గరనే అనుకుంటా సిగ్నల్ ప్రాబ్లమ్
అవునా ఇక్కడే కూర్చుండే ఎంత సడెన్ గా అట్లా అయిపోయింది
ఆ ఆగిపోయింది వాయిసు మీరు మొన్న వకుళం అని పెట్ ఉన్నాం అన్నారు కదా అక్కడ హలాల్ చేసుకున్నారా మరి మీదాఎరైనా
ఇంగ అది అల్లాలు చేయొద్దు కదా ముద్ధాలే తిన్నం ఇగ దేవుని ముక్కుకొని ఇక తప్పదు అవునా మీ మా అత్త వాళ్ళు ఎప్పుడు చేయించలేదంట అట్లా అట్ల చేయించలేదు కాబట్టి ఇగా ఆ ఫస్ట్ నుంచె
డు అంటే పొత్తులు ఉండే పొత్తులు ఉన్నప్పుడు చేయించుకోలే ఇగ మా తర్వాత అమ్ మేము మా బావోల్లు కాలి అంటే మా చిన్నమామ వాళ్ళతోనే డివైడ్ అయినాం అనమాట
ఆహా
డివైడ్ అయినంక మేము సొంతంగా పెట్టుకున్నం ఇప్పుడు అంటే మా అత్తవాళ్ళు సొంతంగా పెట్టిళ్ళు అన్నట్టు
ఆహా
తే అప్పుడు ఇంగా అంతకు ముందుకు అలాల్ చేయకపోయేదట కానీ ఇంక సొంతంగా మళ్ళ
అదే ఫస్ట్ కొత్తగా పెట్టుకున్నప్పుడు మళ్ళ ఎట్ల పెట్టుకుంటే అట్ల ఇగ
ఊ అని ఇగ అలాలే ఇంకెవరైనా వచ్చేటోళ్ళు అయినా కూడా తింటారు కదా
తింటరు అవును మాదేహి ఇప్పుడు పొ పొలంలో ఉంది అట్లనే ఉందిగా స్టార్ట్ టింగ్ నుంచి ఇగ అట్లనే ఉంది మేము ఇప్పుడు ఇంటికి తెచ్చుకుంటే ఇగ అలాల్ చేపిచ్చే తీస్తాం ఇగ
ఊమ్ అది ఇంటికి తెచ్చుకుంటే మళ్ళా కొత్త పెట్టుకున్నట్టు కదా ఊమ్
తిన్నరా పిల్లలు
పిల్లలా తిన్నరు పిల్లలు తిన్నరు అన్ అన్నయ్య తిన్నాడు నేనే ఇంకా తిన్లే ఆ పడుకోని లేసి తిన్న ఒక ఆమె ఆల్రెడీ చిన్నామె
ఆహా
ఊ ఇగ నేను పడుకుందం అంటే ఈ పనే సరిపోతది
ఇగ పనే ఇగ ఆమె లేసింది ఇగ పండుకోనిత్తదా ఇగ
ఇంగ లేపా మా పండుకున్నా కూడా కతం ఏన్నుంచో మాయమయితేనే ఉంటది ఎవరి ఇంటికన్నా ఉరుకు
ఏమో
ఇగ భయం అసలే బండ్లు వస్తాయ్ అని
ఇగ అంతే ఈ సమ్మర్ టైమ్ లో కూడా అందరు తిరుగుతూ ఉంటారు కొంచెం చూసుకోవాలి పిల్లల్ని ఆ అదే పిల్లలు ఎత్తుకబోయెటోళ్ళు వస్ స్తున్నారు సమ్మర్ కాబట్టి పిల్లలు బయట బాగా ఆడుకుంటూ ఉంటారు కాబట్టీ అట్లాంటి వాళ్ళు బాగా తిరుగుతారు
అ మీరేం వంట చేసారు చికెన్ అన్నారు కదా.
ఒక్కర్ తోనే కష్టం ఇద్దరి తోటి ఎట్లా మెయింటైన్ చేస్తారో ఉమ్ సండే లీవే వర్కే ఉండదు హుమ్
ఊ
ఎవరైనా రాకపోతే షాప్ లా రమ్మంటరు
ఉహు అంటే సండే కూడా తీస్తడా
తీస్తడు షాపు వేరే వాళ్ళొస్తరు సండే ఇగ షాప్ లో డైలీ వచ్చే వాళ్ళొస్తరు నాద ఆఫ్టర్నూనే కదా ఇక సండే ఎందుకనీ వద్దన్నరు సరే సండే నా కూడా రెస్టే ఉంటదిలే నేను కూడ పోనిగ
అవును మ్
ఇమెన్ చూసుకోడమే సరిపోతది ఇగ
సండే వస్తే పిల్లలకు హాలిడే కదా
అదే ఉమ్ పొద్దనుంచి ఇగో ఇప్పుడు తింటుండు ఈన
అదే సండే అన్న పేరే గానీ
అంతే టైంకు తినరూ చెయ్యరు.
ఆ స్కూల్ కి పోతే టైం కి తింటరు అసల్ టైంకి పాలు తాగుతరు అన్ని టైమ్ టు టైమ్ అయిపోతయి.
ఆఫ్ డే స్కూల్ అయిందిప్పుడు. ఇంకా తీసుకరావాలి ఎండల పోవాల పండేన్నింటికి ఇంగ దగ్గరే మాకు స్కూల్ ఊ
సరే అండి మరి మళ్లి తర్వాత కాల్ చేస్తా ఆ